హలో ఆ చెప్పండిండి ఆ బాగున్నామండి మీరు బాగున్నారా
ఆ మేము బాగున్నామండి మరి మీ ఇంట్లో వాళ్ళు బాగున్నారా
ఆ బాగున్నారంండి మీ వాళ్ళందరు బాగున్నారా
ఆ అందరు బాగున్నారండి
అవునా ఏం చేస్తున్నారంండి చాలా డేస్ అవుతుంది
ఆ ఏం లేదండి చ అ ఇప్పుడు ఒక డౌట్ వచ్చి మీకు కాల్ చేసిన
అవునా చెప్ప పన్నెండడి
ఎండాకాలం మా అక్కయ్య పెళ్లి ఉంది వచ్చే నెల ఏప్రిల్ లో అయితే వాటికి నేను షాపింగ్ చేయాలి మా ఏం అర్ధం అయితలే ఏం తీసుకోవాలి అని అక్కయ్య పెళ్లికి
అవునా
మీరేమైనా సహాయం చేస్తారా నాకు అంటే ఏం తీసుకోవాలి ఏవైతే మంచి ఉంటాయి కలర్ కాంబినేషన్స్
అంటే పెళ్లి కూతురిక మీకా అండి
పెళ్లి కూతురువి పెళ్లికూతురు అనుకుంటావి కానీ పెళ్లికూతురీ వాళ్ళ చెల్లని నేను
అవునా మీకు ఏ కలర్ అంటే ఎక్కువ ఇష్టం అండి
నాకైతే లైట్ కలర్స్ ఏ మంచిగా ఉంటాయి అని అంటారు అయితే మీరు ఒకసారి అక్కడికి వస్తా అంటే ఆ షాపింగ్కి వెళ్ ఇలా అమ్మానమ్మ ఒక ఒక హైదరాబాద్కి
ఆ వెళ్దామండి షాపింగ్ చేద్దాము
మ్మ్ అంటే ఆ ఇప్పుడు ఒక మిల్ లంగ ని కొనుక్కున్నాను అనుకో వాటికి సంబంధించిన గాజులు పట్టీలు అన్ని వడ్డానం అన్ని కొనుకో కావాలండి ఆ
ఆ ఇయర్ రింగ్స్ ఇలావన్నీ కోనుక్కోవాలి
ఆ మీరు సెలెక్ట్ చేద్దురండి నాకు కొంచెం ఈ విషయంలో చేయండి
తప్పకుండా అండి వస్తాను నేను కూడా నేను కూడా తీసుకోవాలి మా కాని వాళ్ళ మ్యారేజ్ ఉంది
అవునా అయితే నేను కూడా వస్తా అప్పుడు మనం చూద్దాం ఇంకా ఇద్దరం కొనుక్కుంటే తక్కువ కూడా పడతాయి కదా రా షాపింగా రేట్ మనం అడగొచ్చు బేరం చేయచ్చు ఆ
తీసుకు తీసుకుందామ అండి వెళ్దామ ఈ ఒక్క రోజు వెళ్దాము
ఆ వెళ్దాం నాది నెక్స్ట్ వీక్ బర్త్ డే ఉంది బర్త్ డే కూడా డ్రెస్ కొనుక్కోవాలి ఒక డ్రెస్ కొనుక్కోమన్నాడు మా డాడీ
వెళ్దాం ఈ మధ్యలోనే ఒకసారి వెళ్ళి కొను కొని వచ్చేద్దాం మనం
అవునా ఓకే అండి ఖచ్చితంగా పోదాం అక్కడ హైదరాబాద్ లో ఒకరిది ఆ మనం హైదరాబాద్ లో చార్మినార్ దగ్గరకు ఒక చాయ్ ఉంటది ఇరాన్ ఛాయ్ అని చాలా బావుంటదంట అక్కడ తాగుదాం మనం
ఈస్ట్ మ్మ్ నేన్ దాగాను చాలా సార్ ఇప్పుడేం తాగారా
ఆ తాగిన్నాంమండి మనం బోయినప్పుడు కొనుక్కునేటప్పుడు తాగుదాం ఒకసార్
ఆ తప్పకుండా తాగుదామండి మర్చిపోకుండా తాగోద్దాం అక్కడ అవునా
ఆ అవునండి వచ్చే వారం నా బర్త్డే నాక్ పుట్టినరోజు ఉంది వాటి కోసం అవి కూడా కొనుక్కోవాలి ఇంకా డ్రెస్సు
మ్మ్ డ్రెస్సెస్ కూడా బాగుంటాయి ఇక్కడ ఆ శారీసు శారీసు
ఆ ఇప్పుడు చీరలు కొనాలి ఇంకా ఇవి కూడా ఉన్నాయి రెండు పనులు ఉన్నాయి నాకైతే పెళ్లి ఉంది బర్త్డే ఉంది నాకైతే ఖర్చులే ఖర్చులండి
అవునవును పెళ్ళి హడ్ హడావిడి ఉంటది క్క
కానీ ఎండకాలం ఇవ్వండి బట్టలు ఏ వేసుకోవాలో ఏ వేసుకున్నా గుర్చుకుంటున్నాయి అసలు
ఆ ఇప్పుడు అసలు చాలా ఎండలు కొడుతున్నాయి
మ్మ్ మరి ఎండలకి మీరు ఏ అంటే ఎండకి ఇచ్ ఆ చల్లదనం దగ్గర ఉండండి ఎక్కువ మళ్ళా ఎండ దెబ్బ తాగుల్తాది మళ్ళా మీకు
అవునండి ఇంట్లోనే ఉంటాను నేను కూడా
అవునా అయితే మంచిదేనం డి మంచిగా ఇంటి దగ్గరనే ఉండండి మళ్ళీ మీ ఇంటిగాడా వాళ్ళకి కూడా చెప్పండి ఇంటి దగ్గరనే ఉండండి ఎండ ఎక్కడికి వెళ్ళ
చెప్తున్నా నేను కూడా ఆ ఎండలే బా కొడుతున్నాయి
అవునా ఎండకి కొంచెం కొబ్బరి నీళ్లు గ్లూకోజ్ వాటర్ అవి తాగండి మంచిదంట ఇంకా చాలా
మ్మ్ అవునండి మీరు దాగుతున్నారా
ఆ మా మా ఆ తాగుతాం అండి మాకు మా ఇంటి దగ్గర కల్లు కూడా దొరుకుతది కల్లు కూడా తాగుతాం మంచిది అంట కదా ఎండకి
అవునవును చాల్వాది బాడీకి ఆ చలవ ఇస్తాది మంచిగా ఉంటది హుమ్మ్
కానీ స్టార్టింగ్ లో నాకు నచ్చకపోయేది వామ్తింగ్స్ అట్లా అయ్యేది తర్వాత మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు తాగబుద్ధి ఐయితుంది రోజు రోజు
అవునా నేన్గా ఎప్పుడు తాగలేదు అది
అవునా
బాగుంటుందా టేస్ట్
ఆ ఫస్ట్ చేద్ అనిపిస్తాదండి కానీ తర్వాత తింటూ తింటూంటే చాలా బా దానికి చేప ఫ్రై ఏ అంటే ఫిష్ ఫ్రై చేసుకొని పేట్తే ఇంట్లో అమ్మ చేస్తే సూపర్ ఉంటదండి
అవునా ఫిష్ ఫ్రై వచ్చా అండి మీకు
రాదండి మా మమ్మీ చేస్తది తింటా
అవునా
హ్మ్ కాని మా నాన్న చెరువుల నుంచి తెస్ తడు మంచిగా పట్టుకొని అవి తీసుకొని వస్తారు మా అమ్మ వొండుతది
ఓకే ఓకే బాగా చేస్తుందా మీ మ మీ అమ్మగారు వంటలు
ఆ చాలా బాగా చేస్తారండి ఒకసారి మీరు కూడా మా ఇంటికి రండి చెప్తా పండక్కి పిలుస్తాం రండి అందరు మా అక్కయ్యలు మా బావలు అందరు వస్తారు తినడానికి మీరు గూడా రండి
తప్పకుండా అండి వస్తాము మీరు కూడా రా అన్నయ మ్యారేజ్ కే
ఆ వస్తామండి మీరు ఇన్విటేషన్ పెట్టాలా మేమే వస్తామండి
ఓకే అండి తప్పకుండా ఆ
మనం
హ్మ్
మరి పెళ్లి కార్డులు అవన్నీ తయారయినయా
ఆ ఇంక అవ్వలే అండి అవుతున్నాయి మీ అ క మ్యరజ వ
ఆహా కాలేవండి కుండలు నిన్ననే కుండల దగ్గరకి వెళ్ళొసి వచ్చినాము డిజైన్ లో అవి ఇవి చూసొచ్చినాము కొన్ని పనులు అయిపోయినయ్ పసుపు కొన్నాము ఇంకా వడి బియ్యం అంటా ఏమేమి ఫుల్ ఉన్నాయండి పెళ్ళంటే ఇంత పని
అవునా చాలా పని ఉంటది ఇంకా మ్యారేజ్ అయిపోయే అంత వర కు వర్కే ఉంటది
ఆ ఇంక పది తులాల బంగారం అడిగి రండి మమ్మల్ని ఇంక బండి కావాలన్నరు అన్నీ కొనాలంటా అవన్నీ
అ బంగారానికి అయితే చాల రేట్ టుంది
అవునండి అసలు బంగారం కొందామంటేనే భయం అయితుంది నాకి
అవునవును అసలు ఎంత రేటు కొనలేని పరిస్ స్థితి చాలా వరకు
కోలేకపోతున్నమూ కొనలేకపో
అంటె మనం అమ్మేడిదేమో కొంచెం తక్కువ తీస్ కుంటున్నారు వాళ్ళమ్మేదేమో ఎక్కువ రేట్లు పెడుతున్నారు
అవునవును అందులో కూడ కేడియం అనే ఒక బంగారం ఉంటది అది మీకు తెలుసు కేడియం అంటే కరుగుబోదు తరుగుబోదు అంటారు కదా
అంటే వెళ్తుందండి అందులో కూడ అంటారు గానీ వెళ్తుంది ఖచ్చితంగ తీస్తరు
అవునా ఆ కానీ అమ్మో కానీ చిన్న బో చిన్న వస్తువులు చేసుకుందామన్న ముప్పై నలభై వేలు అయితున్నయి చొవుల దిద్దులకె
ఆ అవునండి చాలా రేట్ అయితున్నయ్
హ్మ్ అసలు కొనాలంటేనె భయం అయితుంది భగ భగ మండుతున్నయి ఆ రేట్లు
ఆ ఎండలు ఇప్పుడు ఎట్ల మండుతున్నాయాో అవి కూడ అట్ల మండుతున్నాయి
అవునండి కరెక్ట్ గ చెప్పిండ్రు మీరయితే ఎండకి కరెక్ట్ ఎగ్జాంపుల్ లాండి
అ అవునండి
ఇప్పుడు వెండి కూడా చాలా పెరిగిందండి అసలు వెండి కాన్దామన్నా కిలో కిలో లక్షల లక్షలు ఉంది
అవునండి అసలు ఇంకా ఇప్పుడు మనం ఏం కొనలేని పరిస్థితి ఇంకా
ఆ అదే ఇప్పుడు ఉత్తివే దొరుకుతున్నాయి వన్ గ్రామ్ పొండి పది వేలలో అన్ని వచ్చేస్తున్నాయిరవై
ఆ అవునండి ఇంకా అది బెష్ మనం ఇంకా వన్ గ్రామ్ గోల్డ్ తీసుకోవడమే బెస్ట్
ఆ మనం ఈసారి వెళ్ళినప్పుడు కొనుక్కుందాం అండి నాకు గ వన్ గ్రామ్ గోల్డ్ హా ఏం లేవు అయి
ఆ కొనుక్కుందామ అండి తప్ప తప్పకుండ
ఇప్పుడు ఫ్రీ బస్సే కదా అండి పోయ్ వద్దాం ఒకసారి అట్లా అట్ వెళ్ కొనుక్కొని రావచ్చు
అవునవును ఇప్పుడు గ్యాస్ కూడా చాలా ఇంకెక్కువ రేట్లు పెరుగుతున్నాయంట
ఆ మళ్ళీ ఈ అబ్బాయిలకి టికెట్లు పెరిగినాయిండి చాలా అసలు వాయం అసలు హైదరాబాద్ రాాలంటే ఐదు వందలు వందలు అంటున్నారు
ఆ అవునండి చాలా అమౌంట్ పెరిగినాయి
గ్యాస్ పన్నెండు వందలు అయింది, ఫుల్ రేట్లు పెంచరండి గవర్నమెంట్ అసలు
అవునండి అన్నిది తగ్గిస్తాం తగ్గిస్తాం అంటున్నారు కానీ, ఇంకా రేట్లు ఎక్కువ పెంచుతూనే ఉన్నారు.
ఆ అదే కదా అసలు చాలా టూ మచ్ అసలు ఇంత రేట్లు అసలు నేను ఎప్పుడు చూలే అసలు ఎప్పుడు కూడా
అవునండి అక్కడ ఎట్లుందండి వాతావరణం మీకు
ఫుల్ ఎండలు అండి అసలు ఫుల్ ఎండలు చచ్చిపోతున్నాం అసలు, ఇంట్లో ఫ్యాన్ కూలర్ కాడించి లేతలేం అసలు మేము
అవునా ఎండలు బాగా కొడుతున్నాయి, ఆ ఈ ఎండలకి కూలర్ కూడా వేడి గాలిని ఇస్తుంది
అవునండి కానీ ఇంకా ఇక అప్పుడప్పుడు బా మంచిగానే ఉంటాయి, వాటర్ వోసెస్ అల్లాగానే ఉంటది మధ్యాహ్నం ఇక మంచి నైట్ కూడా చకుంటూనే ఉన్నాం మేము అైతే సరే ఎండకి
ఆ అంటే ఎండ బాగా మధ్యాహ్నం ఈ టైమ్ లో ఎండ కొట్టినప్పుడు, ఆ వేడిగా వస్తుందండి మా దగ్గర అయితే గాలి
అవునా అయితే మీరు ఎండ కొన్ని మీ ఇంటి దగ్గర చెట్లు పెంచమని చెప్పండి, అప్పుడు మీరు ఎండ నుంచి కొంచెం తగ్గుతుంది కదా, ఇప్పుడు కాకపోయినా కొ ఫ్యూచర్ వాళ్ళకైనా చెట్లు పెంచమని చెప్పండి.
ఆ అదే అండి పెంచాలి మేము కూడా పెడుతున్నాము చెట్లు మీరు పెడుతున్నారా
ఆ నేనైతే ప్రతి బర్త్ డేకి ఒక చెట్టు పెట్పిస్తాడు మా నాన్న
అవునా
ఇంకెన్ని సంవత్సరాలు అయితే అన్ని స అన్ని చెట్లు నేను పెట్టే ఉంటా పక్క
అవన్నీ బావున్నాయా అండి మరి ఇప్పుడు చెట్లు?
అ
చెట్లన్నీ మంచిగున్నయా
ఆ మంచిగనే ఉన్నయండి కానీ ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర వెట్టి నం
అవునా
చెప్పండి మీ ఇంటికి దగ్గర వాళ్ళు చదువున్న వాళ్ళైనా చదువుకోకపోయినా వాళ్ళకి చెప్పండి చెట్లు వెంచ్ చాలి మంచిగ వాతావరణం మంచిగుంచాలని
స్తరు వా అంటే నెలకొక్కసారి అందరితో చెట్లు బెట్టిస్తరు
హరితాహారం అంటరు డెష్ చెత్త గూడ ఎక్కడ వడితే అక్కడ వడె ఏకండి
అవునండి
మనకి పొల్యూషన్ అంటరు అదంటరు రోగాలు ఒస్తయి అన్ని జాగ్రత్తగా ఉండాలి మనమే
జూన్ లనే
ఆ
ఆ
మీకు ఏమైనా ఆట ఆటల గురించి దెల్సా అండి ఇప్పుడు ఏమన్నా మీకు ఇష్టమైన ఆట ఏముంటది
నాకు ఇష్టమైన ఆట అంటే కబడ్డీ అండి చాలా అ కబడ్డీ బాగాడుత
నాకు చెస్ అంటే ఇష్టం
అవునా
ఆహా కబడ్డీ ఎట్లా ఆడతారో నాకు దెల్వద్ ఒకసారి జెప్తరా
ఆ చెప్తానండి అంటే ఒ టీమ్ టీమ్ మెంబర్స్ ఉంటరు గదా ఆ టూ టీమ్స్ తో టయ్ లేదంటే మనము నాలుగు టీమ్లు బెట్టుకున్న నలుగురు ఆ అంటే నాలుగు టీమ్స్ బెట్టుకున్న కగాని నాలుగు టీమ్స్ ఉంటాయి మన ఇష్టం ఇంగ ఒ లో టెన్ మెంబర్స్ లేదా ఫైవ్ మెంబెర్స్ ఫిఫ్టీన్ మెంబెర్స్ అట్ల ఉండొచ్చు
ఆహా
ఒకరు మన దగ్ ఆ వేరే వాళ్ళ టీం దగ్గర నుంచి మన దగ్గరకి ఒచ్చినప్పుడు వాళ్ళని మనము వెళ్ళనీయకుండా మనమే ఇంకా మనం వాళ్ళని జుప్ పెట్ కోవాలి అప్పుడు మనకు ఎక్కువ ప ఒకవేళ మనల్ని వాళ్ళు వదిలిచ్చుకొని వాళ్ళ సైడ్ దీస్కెళ్ళిపోతే మన పాయింట్స్ అన్ని వాళ్ళకె వాళ్ళకె వోతయ్
చాలా బావుంది గదండి నేను గూడా ఈసారి ట్రై జేస్త మా దోస్తుల తోని కబడ్డీ ఆడడం మీర్ చెప్ తుంటెనే నాకు ఆడ బుద్దయితుంది
హవునా దగ్గరుంటే బాగుండేది మంచిగా ఆడుకునే వాళ్ళం
ఆడుకుందామ్మా చిన్నప్పుడు రోజులు గుర్తోస్తున్నయి మీరు ఆటలు అనంగానే నాలుగురాళ్ళ ఆటలు ఇంకా అన్ని చిన్న చిన్న పియ్ చిన్నప్పుడు ఆడుకున్న ఆటలన్నీ
అవునండి చాలా బాగుంటాయి
హ్మ్ సరే అండి మరి
ఆ సరే అండి